బాగున్నార అండి
ఆ బాగున్నానండి మీరు బాగున్నారా
బాగున్నానండి మీర్ ఎలా ఉన్నారు
మేము చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారండి
ఆ బాగున్నానండి
హ్మ్మ్ మా ఫ్యామిలీ మెంబెర్స్ అందరు బాగున్నారండి ఫ్యామిలీ ఎలా ఉన్నారు
బాగున్నారండి
తిన్నారా అండి తిన్నమండి మేము పప్పు ఆండ్ ఇది ఉంటుంది కదా బీట్రూట్ తాలింపు మా మమ్మీ చేసి పంపించింది సో అది తిన్నామండి
మేము వంకాయి వంకాయ కర్రీ రసము మజ్జిగ అండి అప్పలం కూడా ఉందండి
హ్మ్మ్ పర్వాలేదండి బానే ఐటమ్స్ పెట్టుకున్నారు మీరు
అవునండి
ఈరోజు నేను కీరకాయచ్చే బీరకాయ కూర ఉంటుంది కదా ఎ ఐపోంది ఆ చేస్తామన్ ఎందుకు వచ్చేది వచ్చింది ఎందుకుంటారు ఏ
చేదు చేదంటే మరి కాయ్ ఫస్ట్ మీరు పచ్చికయ అయినప్పుడే వలిసి చూసిండాలండి
అందరు అదే చెప్తున్నారు కానీ నేను అలా వల్చి చూడలేదు హుమ్
అదే వలిచి ఒకసారి తిని మళ్ళ తర్వాత చేదుగా ఉందా
అవునండి విసర అట్టే చేస్తన్
హుమ్ ఏ టట పక్కన డిస్టర్బెన్స్ గా ఉంది
అంటే చిన్ చిన్న పిల్లలు ఉన్నారండి అందుకని వాళ్ళ వాల్ కొంచెం స్ బెస్ట్ గా అనిపిస్తుంది
కొంచెం దూరంగా వచ్ మాట
ఓకే అండి
ఇంకేనండి ఇంకేంటి చెప్పాలండి బాగుందండి మీ హెల్త్ త
ఆ బాగుందండి ఈ మధ్య చెట్లు ఎక్కువ నరికేస్తున్నారండి.
అవునండి నిజమే కానీ దానికన్నా ముందే మీరు ఈ మధ్య జ్వలం వచ్ వచ్చిందని అన్నాను ఏమి ఎలా ఉంది
ఆ అప్పుడు కొంచెం బాగుందండి
ఆ ఎలా అండి అంటే కషాయము అవి
ఆ అది కష ఫస్ట్ మెడిసిన్స్ ఫస్ట్ నార్మల్ గనే నువ్వు యిచ్చిన మెడిసిన్స్ ఏసిన స్టాటింగ్ అయితే కానీ మా హస్బెండ్ ఏం చేస్ నండి మెడిసిన్స్ ఎక్కువ ప్రిఫర్ చేయరండి సో అందుకని కషాయము ఫీవర్ తగ్గడానికి ఏమైతే ఉం మీ ఫుడ్డు అంతా గూడా అంత ఇవ్వడము
ఉ
అట్లా కేరింగ్ దీసుకున్నానని మా హస్బెండ్ నీ సో అందుకని బయట నేనేమి మెడిసిన్స్ తీసుకోకుడా చాలా వరకు క్యూర్ అయితుంది
ఉ అంటే హాస్పిటల్ దే ర లొ ఉందా లేక కొంచం దూరం వెళ్ళాలండి
ఆ మాకు అన్ని సిటీ గాబట్టి అన్ని దగ్గర దగ్గరగానే ఉంటాయండి కాని ఏదొచ్చినా ఫస్ట్టు మెడిసిన్స్ యూస్ చేయకూడదు ఇంట్లో ఫస్ట్ ఏదైనా కషాయం గాని ఏదైనా రెమెడీ యూజ్ చేసి మేబి
అలాగదా ఇప్పుడు ఇప్పుడు అలాగ కాదండి ఇప్పుడు దూరంగా ఉందా దగ్గర్లోనే హాస్పిటల్ అది ఎన్నికిల ఎంత డిస్టెన్స్ ఉండచ్చు
త్రీ కిలోమీటర్స్ అంతె
త్రి కిలోమీటర్స్ దేంట్లో జనరల్ గా ఏ వెహికల్స్ లో ఎలా వెళ్తారు
డు
బైక్ లొ వెళ్ళపోతార
ఉ మీరెలా ప్రిఫర్ చేస్తారండి ఏదన్న మీ హెల్త్ బాగాలేకపోతే ఫస్ట్ మెడిసిన్స్ వసుకుంటారా లేకపోతే ఇంట్లోనే క్యూర్ చేసుకుంటూ ఉంటారండి మీరు
అంటే జనరల్ గా మనము కొన్ని కొన్ని మెడికషన్స్ తీసుకుంటాంమండి ల్కి యెళ్తామండి
ఊహు
అవునండి మీ హస్బెండ్ తో వెళ్తున్నారు బైక్ గురించి ఒక ముఖ్యమైన సమాచారం
ఆ ఏమైందండి
అదేది ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఈ ట్వంటీ అంటే వాళ్ళమ్ముతున్నారంటండి వాల్ల ఇంజను తర్వాత ఇయ్య కొంచెం మాయచర్
ఈ ట్వంటీ ఎమ్ పెట్రోల్ అంటే ఏందండి
అంటే ఎయిటీ పర్సెంట్ పెట్రోలు ట్వంటీ పర్సెంట్ ఇతనాలు అంట అండి ఆ ఇతనాళం అంటే జనరల్ గా ఇప్పుడు షుగర్ షుగర్ తయారు చేస్తారు కదండి దాంట్లో ఒక బై ప్రోడక్ట్ గా వస్తుందండి ఈతనాలు ఇతనాలు తయారు చేస్ త్తున్నారు అండి ఆ ఇతనాలు దాంట్లో కలుపు తున్నారు
మ్
ఆ
ఓహొ అలానా అండి
అవునండి
ఉహుమ్ అదే కాకుండా, ఇప్పుడు గ్యాస్ చాలా డిమాండ్ అయితుంది. కదండి మీకు గ్యాస్ ఉందా లేకపోతే ఎక్కడైనా ప్రిఫర్ చేస్తున్నారా.
అవునండి చాలా ఇబ్బందిగా ఉందండి మేము చాలా ఇ ఇబ్బంది పడ్డాము అండి గ్యాస్ అయిపేయింది ఎవరిని అడగాలో తెలిదు అడిగినా ఎవరి దగ్గర దొరకటం, లేదు ఆ తర్వాత బుక్ చేస్తే టైము టైం చూపిస్తా వుంది.
అవునండి
ఎలాగో అర్థం కావట్లేదండి
మ్
మరి ఎప్పుడు వదులుతారో ఏందో అనేది తెలియట్లేదండి హు
ఫుల్ డిమాండ్ అయిపోతుందండి
మ్
ట్లేదు
ఉహు
మ్ ఇ మంతు చానా చూసామండి ఆ
అవునండి మీరు చెప్పింది నిజమే
ఉమ్
మరి ఎలా చేస్తారో ఎందో గవర్నమెంటట్ తెలియట్లేదు, గ్యాస్ చాలా వరకు ఇంపోర్ట్ కావట్లేదు అంటున్నారు. మరి ఎందనేది అది కూడా కీలకమైన సమాచారం తెలియట్లేదు మరి ఏం చేస్తారు గవర్నమెంట్ కి ఇంత మంది జనాభాకి ఎలా అడ్జస్ట్ చేస్ స్తారో అనేది తెలియట్లేదు
అవునండి మ్ మ్ మ్ ఇంకా అండి
మ్ ఇంకా చెప్పాలండి
మీ నాన్నగారు ఎలా ఉన్నారు
నాన్నగారు బాగున్నారండి ఆ ఆ ఇప్పుడే అండి జస్ట్ అలా ఫుడ్ తిన్నారు వాక్ చేయడానికి అలా వెళ్ళారు
మ్ మీరు కూడా ఏదో వాక్ చేయడం మా
నేను ఆ నేను చేస్ ఉంటానండి వాకింగు అంటే మా ఫాదర్ గారు ఏళ్ళారు కదా, అందుకు అలాగే వచ్చేటప్పుడు కొన్ని నిమ్మకాయలు తీస్ రొమ్మన
మ్
అంటే ఇప్పుడు నిమ్మకాయ జ్యూస్ తాగేమంటె ఏ జ్యూసూ నిమ్మకా నిమ్మకాయ జ్యూసు తాగితే కొంచెం డిహైడ్రేషన్ లేకుండా ఆ హెల్దీగా ఉంటామ్ అండి
అవునండి ఇప్పుడు శ్రీరామనవమి వస్తుంది కదండి ఇంక టూ డేస్ లో ఎలా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నారు
త్ కదా శుక్రవారం
డేట్లు అడగలేదులేండి అదే ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు శ్రీరామనవ
ఎలా అంటే జెన్నరల్ ఏ టె మామూల్ ఇగా ఆ పండుగ ఎలా చేస్తాండి మార్నింగ్ లేసి, అన్ని ఇల్లు అన్ని శుభ్రం చేసుకుంటారండి తర్వాత దీపాలు అవి ఇవి పెట్టుకొని ని శ్రీ దేవుడికి శ్రీరాముడికి కి పూజ నైవేద్యం పెట్టి ఆయనకి పూజ చేస్తామండి తర్వా ఆయన కొల్చుకొని ఆయన పేరు మీద రామకోటి రాస్తామండి
ఎవరు రాసారండి మీరేనా ఓకేనండి
అంటే రామ్ రామ్ జై అర్జు రామ్ చెప్పేసి శ్రీరామ్ అని చెప్పి కోటి సార్లు రాయాలండి దాన్ని రామ్కోటి అంటారు అలారమ్ అలారమ్
అంటే ఇప్పుడు నుంచి మీరు మొదలు పెడుతు తుంటారు
అంటే రేపటి నుంచి స్ అంటే శ్రీరామనవమి పొద్దున్న స్టార్ట్ చేస్తానండి అలా ఖాళీగా ఉన్న టై లో ప్రతి టైము రాస్తూ ఉంటాను అది అయ్యే వరకు అది ఎప్పుడు అయిపోతుందో అప్పుడు పేసి ఆయన కి ఆ ప్రార్థన చేసుకు కొని
ఆ అంతేనండి ఎండ్ అయిపోతుందండి
హు
రేపు పిండి వంటలు కూడా చేస్తామండి మంచి పిండి వంటలు చేస్ స్తాము మీరు వీలైతే మీరు మీ హస్బెండ్ ఓసారి రండి
అ యూ మాకైతే ఏం పండగ లేవు ఉండి
ఆ
ఎందుకంటే మా అత్తగారు చనిపోయారు స అందుకని అంటే పిన్ ఒక త్రీ మంత్స్ అవుతుందండి
యు అయ్యో తెలియదండి నాకు తెలుసుంటే తప్పకుండా వా వచ్చేవాన్ని హు తెలియకుండా పోయింది అది ఎవరన్నా తెలిసిన వాళ్ళు చెప్తారా చె కుంటే బాగున్ను
హు పర్వాలేదు లేండి అదే అందుకని మాకు ఏ ఫెస్టివల్స్
కండి అలా చనిపోయారు
ఎందుకంటే మాత్తకి న్యుమోనియా అటాక్ అవ్వడం వల్ల అది సివర్ అయిపోయిందండి
ఆ
సో అందుకు వన్ వీక్ వరకు హాస్పిటల్ లో ఉన్నారు వెంటంటిలేషన్ టున్నారు నా
ఆ చాలా వరకు వెంటిలేషన్ మీద పెట్టిన వాళ్ళు చనిపోతున్నారు విన్నాను
హ అవునండి అదే అంద ఎవరు పెట్టి వెంటిలేషన్ లో మళ్ళా తిరిగి వచ్చేసి చాలా కష్టం అండి
ఎందోనండి ఇలా తయారయిపోతా ఉంది కాలము అలాగే హెల్తులు కూడా సరిగా లే
అదేనండి ఇప్పుడు ఇప్పుడు మాట్లాడే మనిషి రేపు టార ఉండరు అని గ్యారెంటీ కూడా లేకుండా పోతుందండి ఇప్పుడ ఇప్పుడ ఈ కాలంలో అయితే అట్లా నిన్మోనియా రావడం వల్ల అలా మా అత్తగారు చనిపోవాల్సి వచ్చి
అవునండి మీ ఏరియా లో అక్కడెక్కడ కూరగాయలు అమ్ముతారు తండిమే నాను చాలా తక్కువ రేట్లు ఉంటాయని విన్నాను అవునా అండి
ఎక్కడ అండి
మీ ఏరియాలో ఏదో
నేరమేం అండి అదే మా మామగారు పైన ఆర్గానిక్గా పంటలే మ్మ్
షాప్ పెట్టారంట కూరగాయలు తక్కువ రేట్లు అమ్ తున్నారంట నిజమా
హమ్ మాదా అండి అవునండి మామగారు అని కూరగాయలు తెచ్చారు ఫ్రెష్ గా అవన్నీ హోల్ సేల్గా పండిస్తిమ అంటే అమ్ముతూ ఉంటామండి మేము ఫ్రెష్గా ఆ మేమే అమ్ముతూ ఉంటామండి బయటనా కెమికల్స్ అలా ఉం టాయ్ కానీ మా మామ గారు చానా ఫ్రెష్ గా అన్నీ నాచురల్ గా తెస్తూ ఉంటారు
అవునండి చికెన్ ఎలా ఉందండి మరి రేట్లు బా మండి పోతున్నాయి ఎంత రేట్ లో ఉన్నాయండి హలో
నేనో చెప్
ఏందండి
ప్రత
ఆ వినపడుతుందండి సరేనండి మిమ్మల్నే ఏమ మిమ్మల్ని తర్వాత కాల్లో మాట్లాడుదామండి ఉంటానండి
సరేనండి